హలో
అక్క
హ్మ్ ధాబాఇస్తా
ఆ ఏం పోతా
ఏమ్మా ఇంకా తిన్నారా
ఇంకా తిన్నారా
వెళ్ళాడు
పాప తినిందా
పాప లేదు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది
ఆ
ఆయమ్మ ఉండదు ఈ టైమ్ లో ఉండదు
ఆ రోజ అంతేనా
రోజు అంతే అదే పండుకుంటది నిద్రపోతది
ఆ
మేం
నంకా ఉగాదికి అంత క్లీనింగ్ అయితుందా క్లీనింగ్ అంతా అయిపోయిందా
నోడట
అవునా ఎప్పుడు స్టార్ట్ చెత్తవు
చెయ్యల్ల పండుగ రెపో మనడో అనగా చేత్త
ఆ అంతలే
అవు సోమవారమో మంగళవారమో చేస్తా
ఆ ఏంటక్కా ఎం కర్రీ చేశావు ఆ ఏం కర్రీ చేస్నావు హ్మ్
నిన్న పప్పు ఉంటే ఈరోజు త పొద్దునా తిన్నాము మా అత్త ఎగ్ కర్రీ ఎసిచ్చింది నేను బెండకాయ చట్నీ చేసిన
ఆ హ్మ్ ఆ చపాతి నా రైసా
పొద్దున్న చపాతి ఇప్పుడు రైసే
ఇది కాకపోతే చపాతి తింటారా
హ్మ్
ఎదో ఓ పూట చపాతి తింటారా
హ్మ్ లేదు ఎ దో మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి
మ్మా
హ్మ్ మధ్యానమును నైట్ కి రైసే
నా
ఉ నేను ఓదానికి మా ఆయన ఉండడా మా నా కూతురు ఉండద నేను నేను ఒకదాన్నే కదా పొద్దునే నా కూతురు మా ఇంటిని టిఫిన్ లేదంటే నేను ఏముంటే ఆది తినేస్తా నైట్ అన్నం ఉన్న తినేస్తా అంగ ఆ టైం టిఫిన్ చేసే పనిలో ఇల్లు బం లె కోడం పూజ చేసుకోడం బట్టలు ఇట్లాడివి చేసు వంట
ఆ
నువ్వండ్ పిల్లలు స్కూల్ పోతున్నారా మీ పిల్లలు
నేన్ ఉంటా రెండ్రోలు హలో ఇంట్లోనే ఉంటారు ఇద్దురు లేదు లేదు కా ఇద్దురు ఇంట్లోనే ఉంటారు ఆ ఇంకా జాయిన్ జేపిలా నియర్ జాయిన్ జే క్యాలే
ఎంత వయసు ఇంత మీ పెద్ద బాబుది
ఫైవ్ ఇయర్స్ కా
నా కుదురుపోరు
ఆ
వేయ్యల్ల స్కూల్ కి వేయాళ ఇంగ మేము గూడ
ఆ ఏమైంది చేసేస్తాను యేం ల్య
మ్మ్
అప్పుడు ఇంకా ఫ్రీగా ఉంటది
అది ఈజిగ కాల్లు టేమీస్ టేమీన్స్ ఇంక మా ట్లాడుతుంటే మనము కట్ అయి పోతుంది కరెక్ట్ అయిపోయి మనం మాట్లాడినట్లు చుపిడం లేధు దాంట్లో నుూంగా మం మాట్లాడుతున్నట్లు హ్మ్ గమనించినావు నువ్వు మనం మాట్లాడుతున్నా టెన్ మినిట్స్ పూర్తయిండదివి ఆ టెన్ మినిట్స్ ఇప్పుడుదాంక మాట్లాడేటివి అదేని ఇచ్చి మనకాడ చూపియడం లే, మ్మ్ అందుకే టెన్ మినిట్స్ కాకముందరే చూసి కట్ జేసుకుంటే సరిపోతది. హలో హ్యాన్ గప్ప గానీ లేకుంటే రెడ్ బటన్ గానీ హలో హలో అ